హలో
హలో హాయ్
హయ్
ఆ ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నావు
ఏం లేదు ఊరికే ఉన్న
ఆ తిన్నావా మరి
ఆ తిన్న నువ్వు తిన్నావా
ఆ తిన్నా ఏం కూర చేసిర్రు ఈ రోజు
నినా పప్పు చేసిన
అవునా మాది కూడా పప్పే
అవునా మీదేం పప్పు
మాది కందిపప్పు
అవునా మాది పెసరపప్పు
ఆహ పెసరపప్పు చేశారా
అ అ
అంటే ఇట్లా ఏమంటారు ఇట్ల పొట్టు పప్ప లేకుంటే ఇట్లా పాలిష్ చేసిన పప్ప
పొట్టు పప్పు కాదు ఇట్లనే ఎల్లో కలర్లో ఉంటది కదా
ఆ
ఆ పప్పే అంటే షాప్ లో కోన్నాది
ఆహా అంటే షాప్ లో ఇవి కూడా కొంచెం పొట్టు ఉన్నది కూడా దొరుకుతాది గా
అ అవును గాని ఇగ అది అ పొట్టు ఉన్నది కాదు ఎల్లో కలర్లో ఉంటది కదా
మ్ ప్పాలిష్ చేసిన్నదా
కందిపప్పు
మ్ మరి ఇవే బాగుంటది కదా అంటే అది కూడా పోట్టు ఉన్నది అంటే దాని టేస్ట్ దానిదే దీని దీనిదే అనుకోండి గాని ఆ కానీ ఇదే బాగుంటది అనిపిస్తది
అవునుగానీ మీకు ఇవే తీసుకొస్తాం ఇగ పొట్టున్నవి తినరు మా ఇంట్ల ఎక్కువ అంటే టేస్ట్ ఉంటయనే అంటారు కానీ తినరు మా ఇంట్ల ఎక్కువ
తినర
ఆ
ఆహా
మీరు తింటారా
ఆ మా ఇంట్లో ఎక్కువ మేము అవే తింటాం కందిపప్పు అయినా పెసరపప్పు అయినా అలాంటివే అన్నమాట
అవునా
అంటే మాది ఇంట్లోనే అది ఉంటది కదా తిరగాలి
ఆ
ఆ దాని మీదనే అది కొంచం లైట్ గా వేయించి మంచిగా దాని మీదనే తిరగల మీ చేస్తే అవి రెండు పప్పు రెండు ము ముక్కలైతది మంచిగా ఉంటది టేస్ట్ బాగుంటది అట్లా మ్
మీ ఇంట్లనే ఉందా
అది తిరగలి ఉంది
అంటే నేను పాతకాలంలో ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎక్కడో చూసా అది ఇప్పుడు ఇప్పుడు అయినా గిర్నీలు అవి ఇవి వస్తున్నాయి కదా
ఆ అవి ఉంది గాని ఆ ఉన్నాయి కానీ ఇప్పుడు అంటే మా సైడ్ ఎక్కువ అంటే మా ఏరియాలో అయితే అట్లనే చేస్తారు కొంత కొంత కొంతమంది మా ఇంటికి వచ్చే పట్టుకొని పోతారు పప్పు మ్
అంటే పతకలం నాటి పద్దతులు ఇంకా ఫలో అవ్
ఆ అవును ఇంకా అట్లాని చేస్తారు ఏ పప్పులయినా సరే కొందరు మా ఇంటి పక్కకు ఒక ఆమె ఉంటది అంటే ఆమెకు ఉంటాయి కా సిక్స్ సెవెంటీ వార్ ఇయర్స్ వరకు ఆమె కూడా వచ్చి ఆమె ఆమె పట్టుకుంటది ఈ జోన్న లు అయిన మా జొన్నలు మొత్తం పిండి మనం గిరనిక వేసి పట్టించుకొని వస్తాం కదా
అవును
ఇక్కనే చేసుకుంటది అవే తీసుకోపోయి చపాతీలు చేసుకుంటది జొన్న గట్టగా వేసుకుంటది ఆ ఆవు ఆ వస్తది అంటే దాన్ని పట్టే విధానం ఉంటందట పప్పు డాలంటే పప్పు పడుతుందట పిండి అంటే పిండి అది ఏదో అది ఎట్లా తిప్పుతార నాకు తెలీదు అది అని ఇప్పుడు మనం గిర్నీలు కూడా ఎట్లాంటి అలా వాయిన వాట్టి
అవునా అంటే అంటే గిరినీలు అంటే మిషిన్స్ ఉంటావి ఏమమో చేస్తా ఇస్త అ ఇక్కడ అది బండాయి త ఒకటే ఉంటది
ఆ ఒకటే ఉంటది కాని తిప్పే విధానంలో ఉంటదట అది ఎట్లాన నాకు తెలీదు ఆ ఇట్లాది అది పిండి పడుతది ఇట్లా వేస్తే రెండు ఒక్కల అయి పడుతది పప్పు
అరే అది బాగుంది అంటే అప్పటి కాలంలో అందుకే వాళ్ళు అట్లాంటివి తిని మంచిగా హెల్దీగా ఉండేవాళ్ళు
ఆ అవును ఆమె ఇప్పటికి కూడా ఆమెను పట్టుకుంటది అంత సెవెంటీ ఇయర్స్ ఏమో ఉంటాయి ద దగ్గర దగ్గర ఆమె పనులు ఆమె చేసుకుంటది ఆమెనే పట్టుకుంటది అని చేసుకుంటది
అవునా ఇప్పుది మనపానులు మా ఓన్లీ ఇక్కడికి వెళ్ళ ఎందుకెళ్ళలి రావడాకే మన కష్టం కనిపిస్తుంది అలాంటిది ఆమెనే పట్టి ఎంత చేసుకొని ఎ
ఆ అవును అని త అప్పుడపడనిపిస్త బాగా స్ట్రాంగ్ గా ఉంటుది అని ఆ ముందు మనం దేరినికి పనికిరామని అనిపిస్తది
అవును మరి ఆ సెవెంటీ ఇయర్స్ అంతా అంటే పట్టుకోని చేయడం అంటే గ్రేటే కదా
అ
మరి మీకు కూడా వస్తందా మీరు చేస్తారా మీరు కూడా
ఏమో నాకు రాదు అది బాగా బరువు అనిపిస్తుది మరి వాళ్ళ ఎట్లా వాళ్ళకి అలవాటుో మరి ఎట్లనో చిన్నప్పుడు ఆ అవును మన నానమ్మ వాళ్లులు పట్టే వాళ్ళు చూసేదాన్ని ఇప్పుడు కూడా చూస్తున్నా మా ఇంట్లో ఉంది అందరు వచ్చి ఎక్కువ మా ఇంట్కి వస్తారు అవి పట్టుకొని ఎక్కువ ఏంటిది కందులు అని పెసర్లు ఒకన్ని ఒక ఒక రెండు కిలోలు కూడా కాదు పది పది కిలోలు అట్లా పటుకొచ్చి చేసుకొని వోతారు
అమ గ్రేటే మరి అంటే ఎంత సేపు చేస్తారు వాళ్ళు అంటే ఒక గంట రెండు గంట
ఆ రెండు గంట ఒకసారి తక్కువ ఉంటే తొందరనే అయితది గంట రెండు గంటలు పడుతది ఇక వాళ్ళకి అదే ఎక్సర్సైజ్ లెక్క కూడా అయితది ఇప్పుడు ప్రతి మనకు మిక్సీలు గిర్నీల వచి మనం చేయట్లేగానీ అవి మంచి ఎక్సర్సైజ్ లెక్క కూడా అయితది ఇక
అవునవును ఇప్పుడు అన్నీ మనం రెడీమేట్ తీసుకుంటాం ఇంకా పిండి ఎక్కడ పట్టిస్తున్నాం అసలు ప్యాకెట్ స్ అవి ఇవి అవే దొరుకుతున్నాయి కదా అన్నీ రెడీమేడ్ గా తెచ్చుకొని పండుకొని తింటున్నాం అలాంటిది గిన్నెల ఇంకె మనం పోవడం బంద్ చేసినాం అంటే అలాంటిది ఆమె పట్టుకుని ఆమె స్వయంగా తింటుందంటే అంటే గ్రేటే
ఆ అదే అది
అంటే మీరే పండిస్తారా అన్ని పప్పులు
ఆ అంటే మా అత్తమ్మ చేస్తుంది ఆ అంటే పప్పులయితే ఇంట్లోనే చేసుకుంటాం మేము కొంచం వేయించి దొరగా లైట్ గా వేయించి కడిగి మంచి ఫస్ట్ శుభ్రం చేసుకొని కడిగి కొంచెం ఎండ కార పెట్టాలి కొంచెం ఎండిన తర్వాత లైట్ గా ఫ్రై చేసుకొని తర్వాత వాటిని ఇగ తిప్పాలి అవి తిరగలిలో తిప్ కాకపోతే అవి పప్పులు అయితాయి మంచిగా అవి మంచిగా స్టోర్ చేసుకుంటే ఉంటాయి సంవత్సరం పొడుగు వరకు ఒకేసారి చేసుకుంటారు అన్నమాట మా సైడ్
అవునా అంటే సంవత్సరం మొత్తం ఇగ అవే అయితయా ఇంక
పదిహేను ఇరవై కిలోలు ఒకొక్కరు అట్లా తెచ్చుకుంటారు అవే అయితాయి ఇంకా
ఆ మేమైతే నెల నెల షాప్ లో తీసుకుంటాం ఇట్లా వన్ కేజీ టూ కేజీస్ అట్లా
ఆ అటు అవి ఓకే కందులు కందులునే తెస్త కొస్తారు కదా కందులు ఊకే దొరకాయి కదా అంటే ఇప్పుడు ఉమ్మన పంట అయిపోయింది అప్పుడే దొరుకుతాయి కదా ఆ అప్పుడు ఒకడేసారి ఎన్ని కిలోలు కావలో సంవత్సరాన్ని సరిపడ తెచ్చుకొని అందరు అట్లనే చేసుకుంటారు అవేగా టేస్ట్ అన్ నిస్తాయి అవి తిని కొంచెం ఈ షాప్ లో ఇవి పాలిష్ చేసినవి తింటే అంత టేస్ట్ అనిపియవు
ఇగ అవి అలవాటు అయిందానుకో ఇవి తినాలనిపించదు
ఉ అవును
అ
మేమేమన్న ఇట్లా గారెలు అవి చేసినా కూడా ఆ రోలులోనే దన్ స్తరు ఇట్లా మిక్సీ ఎక్కువ పట్టారు ఆ మిక్సీ ఉంది గాని ఎక్కువ పట్టాం అంటే పడతాం అప్పుడప్పుడు ఈ బబ్బర్ వడలు మాత వడలు అట్లాంటివి ఏమన చేసినప్పుడు గారెలు దాంట్లోనే దంచుతారు మంచిగా టేస్ట్ కూడా బాగుంటాయ్
మీరు అన్నీ చెప్తుంటె నాకు మా అమ్మమ్మ వాళ్ళు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు అట్లా అట్లా అనిపిస్తుంది మంచిగా మీ వ న
ఆవ్నా ఊ న
ఆ ఆ చూసినా చిన్నప్పుడు కొన్ని ఎక్కువ చూడలేదు గాని అలాంటివి చూసిన అంటే మేము కూడా ఎప్పుడో ఒకసారి వెళ్లే వాళ్ళం ఊకె వెళ్లం కదా ఎప్పుడైనా హాలిడేస్ చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లేకపోతే ఇట్లా దివారికి దివాళికి దసరాకి అట్ల ఇట్లా వెళ్లేే వాళ్ళం చూసేదాన్ అప్పుప్పుడు రోలరి దంచడం మీరున్న తిరగ ఇలా ఇలా బట్టి మా అమ్మమ్మ కూడా బాగా చేసేది అవన్నీ అట్లా
ఊ
మనం మిక్సీని ఇట్లా చేస్తే పప్పు మిక్సీలో పట్టడానికే మనం అబ్బా ని ఇప్పుడు పట్ట ఇంత సేప అనిపిస్తది వాళ్ళయితే పాపం ఇట్లా దంచి ఎట్లా చేసేవాళ్ళు ఇట్లా దంచడం గా ఇట్లా ఉంటేయ్ కదా రుబ్
అవునవును
రోకల్లో ఆ దాంట్లో మొత్ మొత్తం ఇట్లా చేసేవాళ్ళు మంచిగా చూసేదాన్ని నేను చిన్నప్పుడు
కానీ ఇప్పుడు ఏయలేము ఇప్పుడు అప్పుట్లోయితే ఇంకా జాయింట్ ఫ్యామిలీ ఉండేటివి ఇంకా ఫుల్ ఫుల్ చేసే వాళ్ళు అప్పుడు బాగా కిలోలు కిలోలు ఇప్పుడు కొంచెం చేయడానికే మనకు ఇది అయిపిస్తయి ఏమనా ఇష్ట కూడా
అవును అంతప్పుడు హెల్తీ ఫుడ్ తీసుకునేను వాళ్ళు వాళ్ళు వడినించుకొని మంచిగా ఇది చేసుకునేవాళ్ళు వాళ్ అన్న కాట్టి వాళ్ళ అంత హెల్తిగా అట్లా ఉండ వాళ్ళ మన ఇప్పు అన్న ఏమై అంటే రెడిమేడ్ గా కొంటం
ఆ మనకు తొందరగా ఇన్స్టెంట్గా తొందరగా కావాలని
ఆ అయిన వాళ్ళు అవన్నీ అవన్నీ చేసుకుని వాళ్ళ పనులు అటుళ మనకి ఏం పని ఉండకపోయినా కూడా తొందర తొందర ఆ తొందర అయిపోవాలి చేయాలి అది చేయాలనుకుంట ఉంటా దబ దబ చేసడు ప్యాకెట్స్ల దాంట్లో దంట్లో ఉన్న
ఆ వావి చేసేవరికె ఇంటిది అలుపు వచ్చేస్తది లాస్ట్ కి ఈ రోజు నీరసం అయిపోతది.
అవును వాళ్ళంతా అప్పటి వాళ్ళంతా స్ట్రాంగ్ ఉండదు కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు కొంత మంది అసలు ఇప్పడికి డెబ్బై ఎనభై ఐదు సంవత్సరాలు విన కూడా మంచి ఇగ హెల్దీగా ఉన్నారు అప్పటి వాళ్ళు
అవును
ఇప్పుడైతే చిన్న చిన్న ఏజ్ లలో ఫిఫ్టీ, సిక్స్టీ దాటక ముందే అసలు వద్ద దేవ్ చనిపోతున్నారు అసలు
ఆ అవును ఈమద్య హార్ట్ అటాక్స్ అవి కూడా బాగా చిన్నఏజ్ వాళ్లకే వస్తున్నాయి.
ఆ
మొన్న చనిపోయాను ఒకటి అంటే ఫార్టీ, ఫార్టీ ఫైవ్ కూడా ఉంటాయో లేదో పాపం అతనికి హార్టటెక్ తోటి చనిపోయాను
ఇప్పుడుంతా అ ఉంద అన్నట్టు అందుకే ఇప్పుడు అప్పటి కాలంలాగా ఇప్పుడు అన్ని వండుకొని తినడం. అవి తినడం అన్ని స్టార్ట్ చేసది ఇప్పుడిప్పుడు మళ్ళీ అవేర్నెస్ తీసుకొచ్చిమండి అప్పటి కాలంలో అసలు నువ్ ఆయిల్ లేకుండా అవివి ఓన్లీ పచ్చియె తినడం ఇట్లా దంచుకొని తను మీరు అన్నట్టు అవన్న ఇట్నే ప్రిపేర్ చేసుకుని తినేవాళ్ళు.
ఆ అవును ఇప్పుడు ఆ మొ మొత్తం ఆయిల్ ఫై ఫై అని మనం ఇ చేసేంళ్ళ ఎక్కువ అప్పుడు నీళ్ళలోనే ఎక్కవ వండుకుని తినే వాళ్ళువచ్చు.
అవునిర వండినవాళ్ళు ఇంకా వాళ్ళు అంటే మనవి తినేదానికి క్వాంటిటీ కన్నా అప్పుడు చాలా బాగా ఎక్కువనే తినేవాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు. మళ్ళీ త్రీ టైమ్స్ తినే వాళ్ళు తను లవ్వి చేసుకోవడం వల్ల తొందర అరిగిపోయింది మళ్ళీ వాళ్ళుకి ఆకలాయెది. ఇది కూడా ఇప్పుడు మనం తీసుకునేది కొంచెం కొం చ్చమ దాన్ని అరగకపోవడం అది ఇది అని ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ మనకే వస్తాయి.
ఆవును మనం తిన్నయి మ్ అన్ని చేసినా అంటే వాళ్ళు అంత పని చేసేవాళ్ళు కాబట్టి అప్పుడు అప్పుడ వాళ్ళు బక్కగానే అంటే సన్నగానే ఉండే వాళ్ళు. అంత లావ్ అయ్యే వాళ్ళు కాదు అంతంత ఇప్పటికంటే ఎక్కువ తిన్నా కూడా
ఉహు ఇప్పుడైతే అందరికి పొట్టలు వచ్చి ఏం చేసినా, చేయకపోయినా కూడా లాభం అవడం చిన్న వయసులోనే పొట్టలు రావడం ఇవంతా ఆ
అవును అంటున్నా సరే అండి మరి నా కొంచెం పని ఉంది తర్వాత చేస్తాను బాయ్